లో
హాయ్ అండి
బాగున్నారా అండి
బాగున్నామండి బాగు మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏమి లేదు ఖాళీగా పండుకొని ఉన్న
నేను ఏం లేదండి ఖాళీనే
తిన్నారా అండి.
ఉ తిన్నామండి.
ఏం తిన్నారండి.
నేను డాల్ రైస్ తిన్నానండి.
అంటే పప్పు అన్నం కదా అండి.
ఆ అవునండి అది అలా మా డి అట్లా అలవాటు అయిపోయిందండి.
ఓకే ఏం కాదు లెండి బానే మాట్లాడుత తున్న
అవునా థ్యాంక్ యూ అండి ఏం లేదండి మూవీ చూద్దాం అనుకుంటున్నా ఏ మూవీ చూస్తే బాగుంటాదాండి.
ఏం మూవీ అంటే రీసెంట్ టైమ్ లో నా అండి. రీసెంట్ అంటే మీరు రీసెంట్ టైమ్ లో ఉంటే మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం. లైక్ హార్రార హ థ్రిల్లర్ ఆ లేక్
అంటే కొంచెం కామెడీ ఉండాలండి.
అబ్బో ధి గిరిసం అని ఉంటదండి. అది చూడండి అప్పుడూ రీసెంట్ టీమ్లో బాగా అయింది.
ఆ
అది చూడండి ఇంకోకటి వెబ్ సిరీస్ చూడండి. కొన్ని బాగుంటాయి.
యూట్యూబ్ లో వెబ్ సిరీస్ అంటే ఇట్లా కామెడీ ఉం టయలేకపోతే ఓన్లీ లవ్వా అండి.
ఉంటాయండి. కాంబినేషన్ ఉంటాయి. లవ్స్ ఉంటాయి. ఉంటా అన్ని ఉంటాయండి. మీక్ అంటే కొంతమందికి హ్యాపీస్ ఉంటయి గదండి. ఇప్పుడు కెమెరా అంటే కామెడీ ఇష్టము. ఇవల నాకు హర్రస్ అంటే హార్రార్ మూవిస్ అంటే భయం కొద్దిగా
హ్
ఉ కామెడీస్ థ్రిల్లర్ నాకు థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం. సస్పెన్స్ ఏంటోల్లే ఇవి బాగా ఇష్టం.
ఆ అట్లా ఏమన్నా ఉన్నాయాండి.
ఇప్పుడు హిట్ హిట్ చూసారా మీరు హిట్ త్రీ హిట్
హిట్ ఎవర్దండి రవితేజ దా
నో నండి నానీ ది ఇప్పుడు హిట్ వన్ను ఆ ఇష్ఫక్స్ సేనన్ ఇశ్వక్ సన్ ఇటు వన్ ఇటు టూ ఈ ఐడియా పేర్లేదు గానీ అండి హట్ త్రీ నాని దే అండి మీ కయి సస్పెన్ ఈ ర్రాజ్ ప
బాగుంటాయి కదాండి అట్లా
ఆ బాగున్నాయండి బావుంటాయండి
మ్మ్
మాక్సిమం ఇ సీన్స్ చూస్తాండి
వెబ్ సిరీసా అండి
ఆ సీరీస్ అంటే ది హాలీవుడ్ ఉండా ఇంగ్లీషు అయి చూస్తాను
తే హిందీ ఇంగ్లిష్ అట్లా ఏమన్నా చూ స్తారా అండి
తెలుగు మాక్సిమం తెలుగులో తక్కువ చూస్తామండి ఇంకా తెలుగు తెలుగు డబ్బింగ్ చూస్తాను
ఆహా
సైడ్ లో చూస్తా ఉంటాను పైగా ఇప్పుడు స్టారు జోస్
అంటే తెలుగు వెబ్ సిరీస్ కూడా చాలా బావుంటాయి కదండి లవ్ స్టోరీస్ అలా
ఏమో అయి నాకు అంతగా ఎక్కువండి
ఆ చూడండి ఒకసారి ఫ్యామిలీస్ అట్లా
ప్పుడు చూసండి అండి ఆ షణ్ముక్తి సాఫ్ట్వేర్ ఇంజినియర్ సాఫ్ట్వేర్ ఓ నా పేరు ఆయం సూర్య సూర్య అనుంది చూసారా అంటడి అది మళ్ళి బ్యాంక్ బా బ్యాగ్ వెెంచర్స్
ఆ
ఏ కొన్ని కొన్ని చూస్ ఇ అండి అంతే ఇంకా ప్రసాద్ ప్రసాద్ ఏం కాదు చూసారాండి
నేను కూడా అదే అండి చూసింది.
అయి చూసాను ఇంకా అంతకు అప్పుడు బాగున్నాయి ఇప్పుడు అంతగా ఎక్కడం లే అండి.
ఇప్పుడన్నీ న్నీ అన్ని కాపీ కొట్టేవి ఉన్నాయిలేండి అప్పుడైతే బాగుండే.
ఇప్పు అన్ అప్పుడు ఇప్పుడు వచ్చేటియి అన్నీ సేమ్ రొటీన్ మూవీసే అండి. నో కన్ని సే కామషట్టి వాసాలు చెప్పిందే చెప్పి చెప్పించ పుడుతావుంటరు పుడు తా ఉంటారండి
అవునండి అంటే అన్ని లవ్ స్టోరీస్ అట్లనే ఫ్యామిలీలో తెలిచి
నా దగ్గర మ నా దగ్గర ఒక మంచి షో స్టోరీ ఉందండి
ఏం స్టోరీ అండి
అంటే ఆ స్కూల్ లవ్ స్టోరీ అని ఉంది అండి.
ఆ
అంటే దానికి స్కూల్ లవ్ స్టోరీ లో ఒక పా స్టోరీ చెప్పమంటారాండి.
ఆ చెప్పండి పర్లేదు
మూవీ స్టోరి ఆ ఆ అంటే ఒక కాల్ ఒక స్కూ ఊరు ఉంటదండి ఫస్ట్ స్కూల్ లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి లోడో
ఆ అవునండి చూసానండి ఇది నేను కూడా సిరీజేయ కదండి.
వెబ్ సిరీస్ కాదండి నా వెబ్ సిరీస్ నేను స్టోరీ చెప్తున్నానండి అంటే నా దగ్గర ఒక స్టోరీ రాసుకున్నాండి.
ఔనా అండి సరే చెప్పండి
నా స్టోరీ కొద్దిగా నాక్ నేను రాసుకునేది చెప్తా చూడండి
ఆ ఓకే అండి చెప్తానులేండి.
కె అండి హై స్కూల్లో ఆ స్కూల్లో అందరు బాగుంటారండి స్కుల్లో బాగుండి ఇద్దరు ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారండి ఆ అబ్బాయికి ఏదో ఇప్ టెన్త్ క్లాస్ ఏ ఎదో తుత్తర పని జె అంటే లైక్ ఏమంటరదండి ఏదో ప్చ్ అంటే చిలిపి చిల్పి అల్లరి ఎల్లాయ్ ర్లాగా ఏదోకటి చేద్దాం టెన్త్ క్లాస్ కదా అల్లరి బాగ చేసిపోతామని ఉంటాడండి వాళ్ళ ఫ్రెండ్సు పక్కనగొ ఫ్రెండ్సు అ మామ ఇట్ట అమ్మాయిన్చూడు మామ లవ్ జెయ్ మామ అన్ అంటారండి టెన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్లోనే ఫస్ట్ ఆ
అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండెనా అండి లవ్ మీ ద
కొరికండి
అదే మీ స్టోరీ చెప్పిన వాళ్ళకి
అప్పుడు లేదండి అప్పుడుం అమ్మాయితో మాట్లాడండి ఏదో అల్లాయ్ చేద్దామని టెన్త్ క్లాస్ కదా అని అల్లరి చేద్దామని పోయిన్రా మర్ల ఆ పాపేవ్ ఆ పాప ఎవరు అన్ టే స్కూల్లో స్కూల్ టీచర్ ఆ సారోల్ కూతురం
అయ్యో
సర్లే అని ఎట్టోగట్ట ఫైర్యం చేసి వాల్ ఫ్రెండ్స్ డైరెట్ ప్రబోజేసాడండి ఫస్ట్ ఆపాప్ ప్పుకోలేదండి సరలే ఒప్పుకోలేద్ నొదిలేసాడండి వీడు ఫస్ట్లో పవను వదిలేశాడు. ఆ లవ్ టాపిక్ తీయలేదని తీలేదండి.
మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఎత్తినారా అండి ఇట్లని
లేదండి వో వోడు ఆ టాపిక్ వదిలేసి ఆ పిల్లతోనే మార్తాను క్యాజుల్ గా మారతానండి మారతా మారత ను ఆ పిల్లకి ఏం తయందో ఏమైందో గాని ఆ పిల్ల వీనికి ప్రపోజ్ చేసిందండి
ఆహా
ప్రపోజ్ చేసింది అక్కడ ఒక సాంగ్ తెసుకుందాంమండి ఆడ ఒక సాంగ్ అడ ఒక సాంగ్ వ వచ్చిందండి
మీరు నిజంగా చాలా మంచి స్టోరీ రైట్ ర్ అవుతారండి
అఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అ ఆడ సాంగ్ వస్తుందండి అంటే సాంగ్ నైట్ ఉండట్లేండి ఇంకా నాకు అర్థం అయిపోయింది లేండి చాలు అమెచ్చి ఐపోలేదండి క్లైమాక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుదండి అది ఎవరు ఊహించుకోరండి
ఆ అంటే అది టీనేజ్ కదండి
ఆ నుండి ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్వ్యూ వచ్చినారండి
ఆ
వచ్చ ఈ హీరోకి మంచి కాలేజీలో సీట్ వస్తదండి
ఆహా
మంచి కాలేజీలో సీట్ వస్తదండి సీట్ వస్తే ఆ ఈ హీరోయిన్ ఉంది కదా హీరోయిన్ కి ఆ వాళ్ళ ఉన్న ఏరియాలోనే వస్తదండి స్కూల్లోనే వాళ్ళ డాడీ చేర్పించూంటాడు
అవునా అండి
కాలేజు మన హీరోకి అప్పుడు ఒక తెల్లరు అల్లరోడు తెలుసు కదా తెలుసు కాబట్టి ఆ అక్కడ ఉన్న కాలేజ్ వదిలిపెట్టి ఈ హీరోయిన్ దగ్గరకి వచ్చి జాయిన్ అయితాడండి
అవునండి ఇది ఎక్కడో విన్నట్టు ఉందండి బస్ చ అదే కదండి కీ
ఏదేంది వర్ష కాదండి కాదండి
ఒకసారి యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చూడండి వర్షారిజోరా అని ఒక ఆమెది
ఉం అది బ్యాక్ బంజ్ అది బ్యాగ్ బెంజర్ డైగ్ యించరండి వాళ్ళు ఇంకా స్కూలే నాది స్కూల్ అయిపోయింది ఇంటర్ అయిపోయిందండి ఇంటర్ లో ఇది అంట అండి అప్పుడు సెకండ్ ఇయర్ లోనే సెకండ్ ఇయర్ లోనే ఈళ్ళద్దరు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ లో ఇం ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ ఉండాలండి ఎగ్జామ్ లో ఒక ఒక పా ఒక ఉంటుంది ఒక ఫ్రెండ్ పరిచయం అయితదండి మన హీరోకి
ఎవరికండి హీరోకా
కి ఒక మొబైల్ లో ఏట ఏటండి ఇప్పుడు నోట్స్ ఉండాలి ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా పెట్ అడుగుదామని ఒక ఫ్రెండ్ దొరుకుతదండి మంచి ఫ్రెండు
హీరో వెళ్ళి హీరో ఆయన్ని అడిగారా అండి అదే ఇంపార్టెంట్ క్వశ్చన్స్
కాదండి కాదండి అ య హీరోకి ఏం తెలియలో చదవణికి ఏం తెలియక పార్టెంట్ క్వశ్చన్స్ అని ఒక దా ఒక వెబ్సైట్ లో కొడతారండి ఆ ఒక వెబ్సైట్ లో ఒక ఫ్రెండ్ పరిచయం అయితదండీ
ఆహా
ఆ ఫ్రెండ్ పరిచయం అయి అ బాగా క్లోజ్ అవుతారండి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఓకే ఓకే అండి
ఓకే అండి
బెస్ట్ ఫ్రెండ్ లకి ఫస్ట్ ఇయర్ అట్టే అయిపోతది సెకండ్ ఇయర్ అట్టే బాగా బాగా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయి
మాట్లాడతవంటిరి
అందర్ మాట్లాడుత అందర్ మాట్లాత ద్రెడ్డి ఆ ఏ ఈ ఈ హీరోల ఈ హీరోయిన్ ఉంది కదా అండి హీరో లవ్ చేస్తాండ్ల వాళ్ళద్దరు లవ్ బ్రేకప్ అయిందిదండి హలో
అవునా అండి
అవునండి బ్రేకే పోయిందది
ఇప్పుడు ఇది చాల్లేండి ఏమనా మూవీస్ ఏమైన్నా ఇప్పుడు కొత్తగా ఇంట్రెస్టింగ్ ఏమన్నా వచ్చాయాండి ఎన్టీఆర్వి గాని
ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇండియా అనేది ఇప్పుడు వస్తాండి డ్రాగన్ వస్తుంది ఇంకా టూ ఇయర్స్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భాగత్ సింగ్ వస్తుంది చూడండి వచ్చింది చూడండి దాని తర్వాత దురంధరం వచ్చింది కూడా అంటే ఫోర్ ఫోర్ అ
బాగున్నాయాండి ట్రైలర్ చూసారా మీరు
త్ బగ సింగ్ అస బాలగా్ర వేస్ట్ చూసేది ఆ నెక్స్ట్ దురంధ్ర బాగుంది చూడండి
ఆహా సరే అండి ఈసారి టైం దొరికినప్పుడు చూస్తానండి
ఓకే దూరంధర్
ఓ ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంతసేపు మాట్లాడినందుకు
ఓ థ్యాంక్ యూ అండి ్యాంక్ ూ సో ఇ మ్లేజడి బాయ్